ఏం చేస్తున్నావు చందనా
ఏం చేయట్లా అశ్విని నువ్వేం చేస్తున్నావ్
ఏం చేయలా తిన్నావా
తిన్నా నువ్వు తిన్నావా
అప్పుడే.
అప్పుడే అంటే మళ్ళ నువ్వు ఎట్టడుగుతావు తిన్నావా అని అ
సమాధానం నార్మల్గా కూడా చెప్పచ్చుమి మళ్ళీ తింటాను లేదు ఇంకా తినలే లేదు లేదు ఇంకా కూర అవుతాంది ఏదో ఒకటి
తింటామ్మా మీ అత్త వండుతా ఉంది
ఓ ఏం చేస్తున్నారు మా అత్తగారు
పూలు అల్లు కూడా
హే మీ అత్తకూడా
ఆ వంటే వాళ్ళిద్దరు చెప్పుకోని వండుకుంటర్లు
ఉమ్ యాడా ఒక పక్క కనకంబరాలు ఇంకో పక్క సన్న జాజు అన్నీ ఏసుకుని ఇంకొక పక్క మల్లె పూలు కూడా
అమ్మో ఏం అంగడ పెడతాంద ఏంది కొంప దీసి
ఉ ఉమ్ అమ్మేస్తాండారు పూలు
మరీ అదే కోడలికి ఇస్తుందో లేదో అత్త
నీకు ఎన్ని కావాలి చెప్పు ఇప్పుడే నాలుగు మూర్లు అల్లింది ఇంకా అల్లుతాది చెప్పు తెమ్మంటావా రేపు
తీసుకొచ్చేయ్ సన్న జాజులు
సన్నజాజులు పెట్టే పెట్టే వాళ్ళు కూడా చెప్పరు చందనా ఇట్లా
అదే అంటుంది మీ అత్త పొద్ద్దటికి బాగుండవుంట సన్నజాజులు
హుమ్
ఏం కూర చేసింది మా అత్త
నేనే చేస్తానమ్మా బెండకాయ పులుసు ఉడకతా ఉంది గ్యాస్ మీద
ఉమ్ ఈడ వంకాయ్ పులుసు అయ్యో
వస్తానే అట్లా కూర్చున్న ఆహా లేసి లేసిపోయి కూర చేయపో అని అనింది సరే మా
ఏందో
ఏందో
ఉమ్ మామేం చేస్తాన్నాడు
మావా నేను మాడే నేను మాట్లాడుతా ఉంటే గమ్మగా వింటా ఉన్నాడు మాటలు
అమ్మో మామ గమ్మున ఉండడే
ఫోన్ చూస్తా అన్నాడు ఆడి చేతులు అయిపోతానే ఉంటాయి ఆ చెవులు ఈడే ఉంటాయి మళ్ళీ మాట్లాడేసిన తర్వాత అడుగుత తాడు ఇట్ట మాట్లాడేవే అట్ట మాట్లాడేవే
ఆ
ష్ ఏం చందన అంత మాట అవ్వాళ్ళు చూడు ఏమన్నా నా పనులు అవి ఆ వర్కింగ్ డే అం ట ఏం చేసుకోవాలి వర్కింగ్ డే రేపు పోతే మళ్ళీ ఏం పనుండదు ఆడ ఎవరు గైడ్లకి ఆడుకోవాల పోండి అని తరిమేస్తారు
నైన్ బస్ అంతే కదా చేసుకోద్దా వర్కా
హ్మ్ అదేదో నార్మల్గా ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళకి వర్క్ ఉంటే వాళ్ళే పోతారు కదా అందరికిీ ఎందుకు కాలేజ్ మళ్ళీ
వాళ్ళు ఓవర్ యాక్షన్ లే
హ్మ్ అందరూ అంతే
ఆపోతే
హ్మ్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది అయిపోయినట్టే కదా
అమ్మా మాకు ఏం చేసాడాయన పొయ్యి మా సీనియర్ మా ముందు బ్యాచ్ ఉన్నారు చూడు మా సీనియర్స్ వాళ్ళకి ఏం చేశాడు అని అంటే వాళ్ళకి ఇవ్వడమే ఎయిటీ ఫోర్ పేజెస్ వరకు ఇచ్చాడు మ్యాటర్ అంతా ఒక్క ఇరవై పేజలు కూడా ఈయలేదుమె
ఏమంట ఆయనికి
అంతే అది మేము లాక్కొని లాక్కొని దాన్ని ముక్ ముప్పై పేజీలకు తెచ్చుకున్నాం మ్యాటర్ వరకే
ఇంకెంత అవుతుంది చందన
లాక్కుని లాక్కుని తెచ్చుకున్నాం మళ్ళా ఆయన కాడకి పోతే చూపీడానికి పోతే ఖచ్చితంగా తిడతారండి వాళ్ళు తిడతారంటే నువ్వు ఇచ్చిన మేటరే మేము పెట్టాము అప్పటికీ మేము చాలా కొత్తగా యాడ్ చేసి పెట్టినాము
అ తిడతారండి వాళ్ళంటే అండి గిండి అనే దానికి ఏం తక్కువ లేదు ఏమి ఇచ్చేది తెలిదు ఉందా పిల్లకాయలకి
ఆ
అ
చిన్న టోలుగాారు ఆయన భలే ఏ హెచ్చులు చేసేసాడు కోపమొచ్చేసిందసలు ఆయనా మమ్మల్ని తెచ్చిపెట్టమంటే ఏడ తెచ్చిపెట్టాలి ఇప్పుడు మా సీనియర్స్పోతుంది హెచ్చులు చూస్తే ఎంత ఉంది తెలుసా వాళ్ళదే అప్పుడు అనుకున్నాం వీళ్ళ దాంట్లో నుంచి ఇంట్రడక్షన్ చేసి మనం కూడా ఇంకో ఇరవై పేజీలు పెట్టుకుందాంలే ఒక్క ఇంట్రడక్షన్ పేజ్ లే ఇరవై ఆరు పేజీలు ఉన్నాయి వాళ్ళకి
ప్చ్
మాకు ఆరు పేజీలు ఉన్నాయి మాకు ఇచ్చినై అశ్ని మాకు ఆరు పేజీ నీవే ఉన్నాయి ఇంట్రడక్షన్
నా
ఇంట్రడక్షనే ఆరు పేజీలుంది మాకు
ఇంట్రడ
నీ వాయిస్ కట్ అవుతాంది ఆ అబ్బ నీ వాయిస్ పాట పాడుతాంది
గడ్డి ఎద్దు బయటకిస్తాందా అన్న
నేనే లోపలికి వచ్చాలే ఆ వినిపిస్తుంది
ఆహా ఇంట్రడక్షన్ సిక్స్ పేజెస్ ఇచ్చాడ అంటే ఆ ప్రాజెక్ట్ అంతటి మీద సిక్స్ పేజెస్ ఇంట్రడక్షన్ ఇస్తే మీకు ఫ్రూట్ కాబట్టి దానికి పిక్చర్స్ ఏవో ఒకటి పెట్టుకుంటారు కదా అయ్యి ఇయ్ అని అన్ని చేస్తేనే ఆరు పేజీలు వచ్చిందండి మీరు ఏం చూపిస్తున్న అంటాడా
అదే కదా ఇంకేమనుకున్నామంటే మ మన మా సీనియర్స్ దాంట్లో ఉంది కొంచెం మ్యాటరు
అదే న
అది డ్రాగన్ కాదు నార్మల్ ఇంట్రొడక్షన్ హె హెర్బల్ ఫ్రూట్స్ గురించి ఇది కూడా హెర్బలే కదా
హ్మ్
కానీ అసలు బా ఆయనే ఇచ్చి వాళ్ళకి ప్లాంట్ ప్రొఫైల్ అని ఇంత పొడిగు వచ్చడు మాకు ప్లాట్ ఫ ఫైలే ఇవాళ మేం పెట్టుకున్నాం
ప్యాన్ ప్యాన్ ప్రొఫైల్ మీరు టేబులర్ కాలం పెట్టినారా
టేబులర్ కాలం కాదు మేము జస్ట్ పిక్ పెట్టి దాని కింద పెట్టాము
ఓకే
హ్మ్ ఏమిచ్చాడని మాకు అసలు ఆయన న సార్ చూ కూడా ఆయన చెప్పించేస్తానరు
బుక్ కూడా ఆయన చేపిస్తాండంట తీసుకున్నాడు కదా
ఖర్చే ఉండదండి అన్నాడు లాస్ట్ పెద్ద ఖర్చు పెట్టాడు కింద మాకు ఎంత ఖర్చ ఇప్పుడు చూడు అలా మ్యాటర్ ఇయకుండా ఆయన ఇయకుండా మమ్మల్ని మేం పెట్టుకోవాలంట
ఇప్పుడు చందనా మీరు చేసారా ఎక్స్పెరిమెంట్
వేస్తిమ్ కదా
డ్రాగన్ ఫ్రూట్ అన్నిసార్లు కొండమీద చూసినాను గాని మీరు ఎక్స్పరిమెంట్ నేను చూడలేదు చందనా
లు బాలేక టైఫాయిడ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది చూడు
ఆ ఆ
చేసినం కదా ప్ర నేను పోయి కాలి గుర్తొచ్చిందా
ఆ ఆ
అది మ్యాటరు అమ్మో చేసాం అమ్మ ఏమం
నేను చేయగలిందంటే గుర్తొచ్చింది అప్పుడే కదా కాల్చుకున్నానన్నావ్
అప్పుడే కా మా అమ్మమ్మ ఎంత సేమ్ డబ్బా తెచ్చిచ్చిం దర్శని
ఏం డబ్బా
సేమీయాలు
సెమియాలు నిన్నటిదా
మనకి ఇల్ ఇచ్చిలా
వదే అదే రంజాన్దే అంటన్నా
ఆ రంజాన్ది ఇంత డబ్బా తెచ్చింది ఆమే
ఆ కుచొని ము ముందేస్కని కురుచోని తింటా రెండు అది రెండు మూడు సైలు తింటేనే బిజుగ్గా ఉంది
నాకు కూడా
ఆ సమీరు జరినా ఇద్దరు ఇచ్చింది చెర రెండు స్పూన్లు పెట్టుకున్నాను ఆడకే అయిపోయింది ఇంట్రెస్ట్
జరినదేమో గాని సమీర్ ది చాలా బాగుంది సేమీయ
నాకు కూడా సమీర్ వాళ్ళు తెచ్చిందే నచ్చింది జరినా వాళ్ళది ఏం టో మరీ స్వీట్ ఎక్కువగా ఉంది దాంట్లో ఏం తెలియడంలా ఫ్లేవరు
సీట్ ఎక్కువ ఉంది అందులో చనా సాఫ్ట్గా ఉంది
ఉమ్
బాయి దట్టలేదు నవ్లుతా అంటే నవ్లుతా ఉన్నట్టుంది
బాన్లే
హ్మ్
చూసా నేను కూడా తిన్నా బాగుంది జరిన వాళ్ళు ఏందంటే అంటే అన్ని కూడా ఎక్కువ వేసేస్తున్నారు
ఆ అవును
ఆ దాంట్లో లవంగాలు యాలగలు జీడిపప్పులు ఇంకోటి ఏంది ఆప్పప్పు ఏం పప్పు దోస ప
ద ఆ దోసకాయ గాదది పంప్కిన్ సీడ్స్
నేను పంకిన్ సిడ్స్ అనే అన్నామ్మా మా డాడీ దోసపప్పు అన్నాడు
ఆ ఈ మావయ్య ఏదో అన్న తెలిసినట్లు జెప్పేస్తాడమ్మా
అని తెలుసు మీ మనకు దెలిసిన దాంట్లో ఒకటి గూడ తెలియదు ఆహా వాళ్ళకి దెలిసిన దాంట్లో మనకు ఒకటి గూడా తెలీదు అమొంట మాస్టర్ మళ్ళీ ఏదన్నా అన్నామంటే పైకి వచ్చేస్తాడు ఆ సరే చెప్పెట్టాలి మంచిగా మంచిగా ఇ ఇచ్చుకోవాలమ్మా
మంచిగా ఎట్లీస్తవ్ బావ కోడలిపిల్లకి డిస్కౌంట్ మామ ఫుల్ ఫిఫ్టీ
అ ఆహా ఏమైంది
ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్
అబ్బా
కోడలి పిల్లకంత మాత్రం జేయలేడా
హ ఆ అది అది ఏమో మీరు మాట్లాడుకోవాలి అది మామ కొడల్ మాకు ఎట్లా దెలుసు సో ఆ
ఏంది మా
అ
చూడు వదినే అబ్బా అనేసినప్పుడు ఇంక మామ ఏం జేస్తాడు అంటుంది అ
ఆహా వదినది ఏదీ లేదమ్మా ఈడ
ఆ
వదిన ఊరికే ఉంటా ఉంది
ఉమ్
అంతా మావే మావ మావగూడు కాద దంటే ఇంకంత పైన కూర్చంటుంది అత్త అత్త కాడకి బోవాలా
అత్త కూర్చంటుంది మావ నా మాట కాదనడబ్బా చూసిల్లా మొన్నా చూపి చేసిన మొన్న డెమోని
ఉమ్ ఉమ్ సూపర్ బాగా
చూసి ఏం జేస్తా అన్నాడు
చేసి ఏం చేస్తాడు స్నానాలు జేయమంటే వాళ్ళిద్దరు పిల్లకాయలు నువ్వు బో అంటే నువ్వు బో అని వాళ్ళు టీవీ కాడ గూర్చో ఉన్నారు భయం లేకుండా
ఆ
ఇంతవరకు స్నానాలు చేయలే
ఆ
ఇంకేంటి చందు విశేషాలు
ఇంకేమున్నాయ్ మీ రేపు కాలేజ్కి వచ్చేయ్ మాట్లాడుకుందాం
సరే ఓకే బాయ్
ఓకే బాయ్